ఆ హలో
హలో
ఆ చెప్పండి వినిపిస్తుంది అండి
హలో
ఆ హలో
లో చాలా రోజుల తరువాత కలుస్తున్నాం
నేను బాగున్నాను అవును పెళ్లిళ్ల సీజన్ కదా వర్క్ లో బిజీ అయిపోయాను
అదే కూడా పెళ్లిళ్లు పండుగలు వస్తే మనం మగమార్కులు హడావుడి మామూలుగా ఉండదు
నిజమే అసలు పెళ్లి కూతురు చీరలకు మగ్గం వర్క్ లేకపోతే ఆ గ్లామరే రాదు
అవు నువ్వు మగ్గం వర్క్ నేర్చుకొని మంచి డిజైనర్ అయిపోయావు
ధన్యవాదాలు ఆసక్తి ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు
అవును అసలు మగ్గం వర్క్ లో ఇప్పుడు ఏం కొత్త డిజైన్లు నడుస్తున్నాయి
ఇప్పుడు ఎక్కువగా జదోజీ వర్క్ మరియు కట్ వర్క్ ట్రెండింగ్ లో ఉన్నాయి
జాదోజి అంటే ఆ గోల్డ్ త్రెడ్ తో చేస్తారు అదే కదా
అవును దానితో పాటు పూసలు స్టోన్స్ ఉపయోగిస్తే లుక్ అదిరి పోతుంది
ఆ చేయడం ఎంతో కష్టమో కదా
మొదట్లో కష్టమే కానీ అలవాటైతే చాలా సులభం
ఆ బట్ట పర్ఫెక్ట్ గా సాగదీసి బిగించకపోతే వర్క్ పాడైపోతుంది కదా
కరెక్టే బట్ట పర్ఫెక్ట్ గా సాగదీసి బిగించకపోతే వర్క్ ప పాడైపోతుంది ఆహా
మధ్య బ్లౌజ్ బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ బాగా వాడుతున్నారు
అవును పోట్లీ బటన్స్ మళ్ళీ జుంకా డిజైన్స్ బ్యాక్ నెక్ కి చాలా బావుంటాయి
పెళ్లి బ్లౌజులకు అయితే హారీ వర్క్ చాలా బాగుంటుంది
అవును ముఖ్యంగా స్లీవ్స్ మీద హెవీ వర్క్ అడుగుతున్నారు
మరి బడ్జెట్ ఎలా ఉంటుంది
డిజైన్ బట్టి ఉంటుందండి మినిమం టూ థౌజండ్ నుండి మొదలై టెన్ థౌసండ్ వర వరకుంటుంది
అమ్మో అంత డిమాండ్ ఉందా
అవును ఎందుకంటే ఇది పూర్తిగా హ్యాండ్ మేడ్ కదా
అదే ఎం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే త్వరగా అయిపోతుంది కదా
కంప్యూటర్ కంప్యూటర్ వర్క్ త్వరగా అవుతుంది కానీ హ్యాండ్ మగ్గం వర్క్ లో ఉండే ఫినిషింగ్ రాదు
నిజమే హ్యాండ్వర్క్లోనే క్వాలిటీ మన్నికా ఎక్కువ
ఉ అవును కంప్యూటర్ వర్క్ లో దారలు త్వరగా ఊడిపోతాయ్.
ఈ వర్క్ నేర్చుకోవడానికి ఏమేమి మెటీరియల్ కావాలి.
మగ్గం స్టాండు ఆరినిడిలు జర్రి దారం పూసలు స్టోన్స్ బ్లూ మరియు కత్తెర కావాలి
ఓకే మరి ముందు బేసిక్ చైన్ స్టిచ్ నేర్చుకోవాలా.
అవును మొదట నిడిల్ హెల్డింగ్ యెంగ్ చై చైన్స్ సిచ్చు నాట్ వేయడం నేర్చుకోవాలి.
నాటు వేయడం చాలా కష్టం అంటున్నారు కదా.
మొదట్లో దారం తెగిపోతుంది
మోవికుత్తూ అంటారు అదేనా
అదే ఆరివర్కింగ్ ప్రాణం
ఇప్పుడు సిల్క్ థ్రెడ్ వర్క్ కూడా బాగుంటుంది.
అవును సిల్క్ థ్రెడ్ తో బూటీ డిజైన్స్ చాలా రిచ్గా ఉంటాయ్.
మగ్గం వరకు చేసేటప్పుడు బట్ట పాడయికుండా ఏం చేయాలి.
మంచి క్వాలిటీ గ్లూ మరియు నీడిల్ పాయింట్ పదునుగా చూసుకోవాలి. పాలి
బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేస్తారు
టైలరింగ్ చాక్ తో డిజైన్ డ్రా చేసుకొని ప్రేసింగ్ పేపర్ వాడతాము
నువ్వు ఎక్కువగా ఏ డిజైన్స్ చే చేస్తావ్
నేను ఎక్కువగా కస్టమర్స్ చాయిస్ బట్టి ట్రెండింగ్ డిజైన్స్ చేస్తాను.
పెళ్ళికూతురు బ్లౌజ్లపై ఏమైనా స్పెషలు చేస్తావా.
ఆ పెళ్లికూతురు పేరరా పేరు రాయడం లేదా ప్యారెట్ డిజైన్ చేస్తాను
ంకా చాలా బాగుంటుంది కదా అలా వేస్తే
అవును చాలా డిమాండ్ ఉంది అలాంటి డిజైన్లకు.
ఈ వర్క్ నేర్చుకోవడానికి యూట్యూబ్ చూసే సరిపోతుందా మరి.
యూట్యూబ్లో బేసిక్స్ నేర్చుకోవచ్చు కానీ ప్రాక్టీస్ చాలా ముఖ్యం.
మీ దగ్గర నేర్చుకోవాలంటే ఫీజు ఎంత తీసుకుంటావ్ ఏంటి.
నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు చాలండి నేర్పించడానికి సిద్ధం
ఖచ్చితంగా నేర్చుకుంటాను నాకు చాలా ఇష్టం.
తప్పకుండా ముందు బేసిక్ మెటీరియల్ కొనుక్కోనిరా.
ఈ మధ్య అద్దాల వర్క్ కూడా బానే ఉంటుంది కదా.
అవును మిర్రల్ వర్క్ తో జదోజీ కలిపి చేస్తే చాలా బాగున్ ఉంటుంది
అవునండి బాగుంటుంది నేర్పిస్తారా అండి మర్ నేను మీ దగ్గరికి వస్తాను ఏ నీడిల్ నెంబర్ వాడాలండి
బేసిక్గా పద్నాలుగు లేదా పదహారు నంబర్ నీడిల్ వాడాలి.
అవునా ఓకే అండి చాలా సమాచారం ఇచ్చారు. ఇంకా నేను రేపు వచ్చాక కాల్ చేస్తానండి సరేనా.
ఓకే అండి తప్పకుండా రండి
మరి ఫీజు గురించి చెప్పలేదు దాని గురించి ఏమన్నా చెప్పండి ఇక మాట్లాడుకుందాం.
ఆహ్ ఫీజు ఏముంట ఏముంటుందండి ఒక ఫైవ్ థౌజండ్ ఉంటుందండి.
కొంచెమైనా తగ్గించండి కదా మీరు నా స్నేహితురాలే మరీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి
అంటే అందరికి ఎలా తీసుకుంటామో అలా తీసుకుంటున్నాం కాబట్టి ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నా మ తీరు కాబట్టి తగ్గించడానికి ఉంటదండి
ఇకు చాలా మంచిదండి చాలా బాగా చెప్తారు
ఓకే అండి
ఎన్ని ఎన్ని డేస్ వస్తానండి ఎన్ని డేస్లో వచ్చేస్తుందండి మా తమి వర్క్
మీ మీరు న నచ్చుకునే దాన్ని బట్టి ఉంటందిండి అది మేము చెప్పలేం మీరు ఎన్ని డేస్ లో నేర్చుకుంటారని ఆ
రోజు ప్రతి రోజు తప్పకుండా వస్తాను పొద్దున్న తొమ్మిది ఇలో నుంచి సాయంత్రం నాలుగు వరకు
ఓకే అండి తప్ప ఓకే అండి తప్పకుండా నేర్పిస్తాను
ఓకే మరి ఒక ముప్పై దినాలలో అయిపోతుందా ఇంకా ఎక్కువ పడుతుంది
మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే తొ అందరిలో నేర్చుకోగలరు
ఓకే అండి మీరు ఒకరే నేర్పిస్తారా మీ దగ్గర దగ్గర ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉన్నారా
ఆ ఉన్ననండి నేర్పించే వాళ్ళు కూడా
అవునా అందరికి మీరు చెప్తారా వాళ్ళు
హా చాల చాల మయితే అంటే మా నుండే నేర్చుకున్నారంండి వాళ్ళు కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి ట్రైన్ ంగ్ ఇస్తున్నారండి
ఓ చాలా మంచిది చాలా బాగా చేపిస్తున్నారు
అవునండి థ్యాంక్ యూ అండి
నేను కూడా వచ్చి తప్పకుండా నేర్చుకుంటానండి
ఆ ఓకే అండి తప్పకుండా నేర్పిస్తాను నేను కూడా
బ్లౌజెస్ ఈ మగ్గ వరకు చేసారు దగ్గర దగ్గర ఎన్ని బ్లౌజెస్ అయి ఉంటాయి
అంటే పర్ డే నా వీక్ లోనా అండిన్ ట్వీ ఫస్ట్
లో ఎన్నిమిది ఇస్తారుడి
ఒక వీక్ లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్
వాన్ వన్ వీక్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బ్లౌసెసా
ఆ అండి
మొత్తం రానివే కూర్చుంటున్నారా అండి
ఆ అవునండి అంటే పర్ డే త్రీ అండి
ఇంకో చాలా గ్రేట్ అండి చాలా బాగా చేస్తున్నారు
ఆ
నాకు కూడాూ అంతే స్పీడే వచ్చేలాగా నేర్పించంది
ఆ ఓకే అండి తప్పకుండా నేర్పిస్తాను మీకు ఎందుకు నేర్పయానుండి మీరు మా స్నే త్రాల కదనడి
ఆ ఇంట్లో ఇంట్లో వాటి అన్ని పనులు చేస్త త్త ఇక్కడ ఈ డైలీ త్రీ బ్లౌజెస్ వేస్తున్నా చాలా గ్రేట్ అసలుం
చెయ్యాలి కదా అండి మరి
అవునండి ఆడవాళ్ళ అంటేనే ఓడ్పు సహనం మల్టీ టాలెంట్ అన్నీ పనులు చేశారండి.
ఆ అండి, ఉండాలి కదా అవన్నీ.
హలో వినిపిస్తుంద అండి
అ విన్ హలో
వినిపిస్తుందా అండి
హలో
హలో
వినిపియట్లేదా అండి
అ వినిపిస్తుంది చెప్పండి.
ఆ చెప్పండి హలో
హలో ఇవాళ ఏం వంట చేశారండి మరి.
ఇవాళ రైస్, దొండకాయ కర్రీ, సాంబార్. ఆ అండి, మీరు తిన్నారా అండి ఏం చేశారు.
తిన్నామండి. మేము ఇవాళ బెండకాయ వండాము తిన్నేసం ఇంకా మీ పిల్లలు ఎలా ఉన్నారు. హోంవర్క్ చేస్తున్నారా. అ
బోన్నరండి ఆహా
ఏ స్కూల్ చదువు ఏ స్కూల్ లో చదువుతున్నారండి మీ పిల్లలు.
కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ అండి.
అవునా మా దగ్గర కూడా ఒక కృష్ణ వేణి ఉంది. అందులోకి మాకు తెలిసిన పిల్ పిల్లలు వెళ్తున్నారు చాలా బాగా చెప్తార్
అవునండి టాప్ స్కూల్ అంట.
మీ పిల్లలకి ఫీజు ఎంతో తీసుకుంటున్నాండి.
పర్ ఇయర్ ట్వంటీ ఓక్ ట్వంటీ థౌజండ్ తీసుకుంటునండి.
ఇక్కడ కూడా అంతే ఉందండి. సరే అండి నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు నాకు ఒక ముఖ్యమైన పనుంది.
ఆ ఓకే అండి
అ
తప్పకుండా రండి అండి మర్